హలో
హలో ఇనిపిస్తుందా ఆ ఆ వినిపిస్తుందండి బాగున్నార
ఆ బాగున్నాను కాఫీ తాగినారా
ఇంకా లేదు ఆ ఇంక ఫైవ్ థర్టీకి అట్లా పెడతారు అప్పుడు వెళ్తా
అవునా ఫైవ్ థర్టీకి అవునులేండి ఏమన్నా ఇస్తారా బిస్కెట్స్ ఏమన్నా ఏం లేద్
అంటే బిస్కెట్స్ కాదు కానీ ఏదో ఒకటి పెడతారు
ఆ కాఫీను ఇంకా ఏమైనా ఆ తీస్తదా అవునులే అవునులే అవునులే కాఫే ఉ టీ టీ ఇస్తారే
అంటే టీ అయితే ఎక్కువ వాటర్ వేసినా అంత
అవును అంతే కదా నీళ్లు బాగా పోసి ఉడికిచ్చేసి పోవడా
అదే ఏమంది ఒక గ్లాసు పాలు వేస్తే రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు వేస్తా
అవునవును నీ కాదు పాలుగని పోస్తారు లేకపోతే పాలు పౌడర్ వేస్తారు ఎవరు తెలుసు
ఈయో అదే కదా ఆ అదే కాఫీ అయితే అసలు
నిజమే నిజమే లే అవున్లే బాగుండదు కాఫీ వేస్తే ఊట్టా ఇ కాఫీ ఇప్పుడు తాగినట్లుంటుంది
ఆ నీళ్ళు నీళ్ళు ఉంటది ఆ అదే డికాషనే
అవును అవున్లే
ఉమ్ ఆ టీ అయితే ఎట్లో గట్లా తాగచ్చు కొంచమన్నా
ఉ మేము ఆ మా ఆయన వ్యవసాయమేను నిజంగా పిల్లలు హాస్టల్కిద్దాం అనుకుని ఆ ఫుడ్కి భయపడి పిల్లలకు మేము నేను ఫ్యామిలీ ఇ అనంత ఇక్కడ పెట్టేసి ఉన్నా నేను
ఇప్పటి నుండి ఎందుకండి హాస్టల్
అందుకే మరి హాస్టల్కివెయ్యకోకు మేం ఫుడ్కి భయపడి పిల్లలకి మేను ఇలా ఫుడ్డే కదా అవసరము
అండ్ అదే ఫుడ్ ఇంకా చూసుకోవాలి కదా చాలా
ఆ మాది నే మేము అందుకే హాస్టల్ కొద్దని ఇంకా ఒక ఇంటర అయిపో కపోతే ఇంకా వాళ్ళని ఇంకా వెళ్ళగలరు ఎక్కడైనా కానీ ఇంకా
స్తుంది అ
ఆ ఇంటర్ వరకు అట్లా ఇంట్లో పెట్టుకొని మరసన్నంగా ఫుడ్ అంత మరసనంగా పెట్టే వాళ్ళకి ఇంట్లో లైఫ్ వస్తుంద హాస్టల్స్ లో పెడితే
ఉ
అందుకేనప్ప నేను మేము హౌస్ ఇక్కడ తీసి పిల్లల కోసం
అది చాలా మేలు ఆ అదే బెటర్ అంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఊ పల్లెటూర్లల్లో ఇది స్కూల్స్ సరిగ్గా ఉండవు స్ ఉండవు వాళ్ళని పాపం చిన్నప్పుడే
వ్యాన్స్ లో వేసినప్పు వామ్థింగ్స్ అయ్యేది టై
అవును నె చాలా టైడ్ అయ పోద్దునే లేయాలి వెళ్ళాలి వెళ్ి వచ్చే లోపల ఆరు అయితాది వాహ్
నేనైతే మా పిల్లలు అప్పుడు నర్సరీ పా బాబు ఏమో ఫస్ట్ క్లాస్ పాప నర్సరీనా అంటే సెవెన్ థర్ టికి ఇంటికాడ బస్ వచ్చి నిలబడింది
ఆ అదె మార్నింగ్ సెవన్ తర్టీ సవెన్ ఫార్టీకి వ చేస్తది మళ్ళీ ఈ వినింగ్ వచ్చే లోపు సిక్స్ అయితాది హెలో
ఆ ఒక్క నిమిషం ఏమి ఇ ఏం చెప్పు కరెక్ట్ గా నూ రా పైకి రా నాకు తెలీదు ఏందో ఆ అదే ఆ సెవెన్ థర్టి సెవెన్ ఫార్టీకి ఇంటి కూడా అంటే ఎయిట్ థర్టీకి స్కూల్ అంటే వన్ అవర్ జర్నీ అందుకని సెవెన్ థర్టీకి వస్తాంటే బస్సు పిల్లలకి నేను ఎప్పుడు స్నానాలు చెపిిల ఎప్పుడు తినిపించాలి ఇద్దరికి నేను
పొద్దున చెయ్యాలి మధ్యాహ్న చెయ్యాలి బ అయినా స్కూల్ నైన్ థర్టీకి కదా ఉండేది నైన్ నైన్ థర్టీకి
ఆ నైన్ థర్టీక్ కాదు గవర్ గవర్నమెంట్ స్కూల్ అయితే నైన్ ఇది ప్రైవేట్ స్కూల్లో ఎయిట్ థర్టీనే ఈ కాార్మెంట్ గానె ఆ లేదు ఇప్పుడు ఎయిట్ థర్టీకే స్కూల్లో
అంటే నైన్ అయితే ఎయిట్ థర్టీ నుండి ప్రేయర్
ఆ ప్రేయిరు ఉంటుంది అవునవును మెయిన్ ఊర్లో అంటే ప్రతి ఒక్క ఒక ఊర్లోనే స్టాప్ ఉంటుంది కదా స్టాపింగ్ అ అందరుూ పిల్లలని ఎక్కించుకొని పోవాలి కదా ప్రతి ఒక్క ఊర్లోనుూ అందుకని తొం తొం
ఇంక ఇంకా ఈవినింగ్ వరక్ పక్కనో రక్క మార్నింగ్ స్కూల్స్ అయితే ఇంక పొద్దున్నే ఏడికి కే ఎడికే వచ్చేసింది బస్సు ఆ చాల కష్టం తొం
అదే అదే పిల్లలు కొంచం పెద్దోళ్ళు అయ్యే వరకు అంతే ఇంకా అన్నిీ పడిపడే వచ్చినాన్ లే నేను చిన్నప్పడి నుంచి ఊర్ల పంపిించాను అవునవును అప్పుడు ఎట్ల చే ఇప్పుడు ఒక్కసారి గుర్తుకొస్తే ఎట్ల చేసినాను బాడ
నిజంగ అంత పొద్దున్నే టిఫిన్ చెయ్యాలి లంచ్ చేయాలి బాక్సులు కట్టాలా వాళ్ళని లేపాలె ఈయనే లేరు ఫస్ట్
మెయిన్ పిల్లలకి తినిించి వాళ్ళ అయళ్ళకి తిన్నారు పాపం నేనైతే తిప్పి తిప్పి తినిపిస్తాంటే ఇంటి ముందుర తినాల ఇయాలకకి పం సెవెన్ థర్టి కి తినాలంటే తింటార
ఉహు ఎవరు తింటారు
అదిే ఇద్దరు చిన్న పిల్లలు పా బాబు ఫస్ట్ క్లాస్ అ అమ్మాయ్ నర్ ఇద్దరు కందమ్మలె వాడు తినలేడు తినిపియాల్సిందే ఎట్లాన్ లే అబ్బా పాపం ఇప్పుడు ఇంగా పంపించమలే అ స్కూల్లోనా స్కూల్లో అంతే ఆడ అంటే ఎట్ల అంటే స్కూల్లో ఊళ్ళో ఉండాలంటె ఇట్లా పసుల కోసం ఆవుల కోసము దాకి పిల్లల దగ్గరికి బకెట్లు తీసుకొచ్చి పెట్టినారడా రెడీలు తీసుకొచ్చి పెట్టింటారు అంటే వదిలేసన్నదంటే ఎతుకో పోలి ఇంటికి అన్ని అట్లా అంతే ఇంక మనకు ఏం ఏం తిన్నర కొని తెలిదు అన్నమాట ఆ అంటే పిల్లలు వదిలి వాళ్ళు ఏం తింటారు చెప్పు తిన్నారు ఇంకా తీసుకొని తినవా అని చెప్పేసి దాంటకే చేసుకుంటేది అ ఒకవేళ బాక్స్ లన్ని వెనకి వస్తే అదే వెనకన్నా వస్తే అయ అన్నము ఎంత తిన్నారనే మనకు అర్థం అవుతుంది అట్లా లేదు వాళ్ళు అక్కడ తీసేసుకుంటారా ఇంకా ఖాళీ బాక్స్ లు ఉంటాయి మనకి ఎట్లా అర్థమవుతుంది తినింద
వాళ్ళు ఏం చేస్తారు అయిన పాపం పిల్లకి తిని అదే పిల్లకి తిని పియాలి అలా అదే ఏం లేదు మరి ఇప్పుడు మీరు మధ్యాహ్నం తీసుకొని పోతారా లంచ్
లేదు నాకు ఈ స్కూల్ దగ్గర ఇంటి ముందుర వాళ్ళు వస్తారు ఇంటికి వచ్చి తినేసి వెళ్తారు
ఆ
ఇంకా మేము వచ్చినదే పిల్లలకి అవసరమే కదా స్కూల్ దగ్గరగా తీసుకున్నాం అదే పనిగా ఇల్లు
అదే మేలు మధ్యాహ్నం వచ్చేసి తినేసి వెళ్ళిపోయి
ఆ వాళ్ళు ఇంటికి వచ్చినట్లుంటుంది వాష్రూమ్స్ అన్ని అట్లా ఇంటికాడా చూసుకొని పోతారు
ఆ మ అందులో ఇంకా మధ్యాహ్నం బాగా వేడిగా చేసి
అవునా అవునను మెయిన్ స్కూ లో కానీ ప్రైవేట్ స్కూల్ ఎక్క ఎక్కడనా వాష్ రూమ్ అంతే
అవును పట్టించుకోరు అసలు వాళ్ళు ఉంటారు కానీ ఇంక వర్కర్స్
ఏం బాక్స్ అమ్మ కాయికిరా నువ్వు మా పాప కింద నిలబడుకుంది ఏందొ అడుగడిగేస్తది బాక్స్ అంటే ఏం బాక్స్ కూడా అర్థం కాలేదు కదలిదు ఇంకా ఇచ్చే వరకు ఆడే నిలబడికమ్మా అమా అంటానే ఉంటుంది ఇంకా టీవీ ఏనకాలని చెప్పింది ఆడలేదు మంచం మీద అని చెప్తుంది ఆడ లేదు
ఎప్పుడెప్పుడవో గుర్తుంటాయి
ఆ ఇక మది సెకండ్ ఫ్లోరా ఎక్కి దిగిరి పెద్ద ఆ లిఫ్ట్ లోయితే దు దీనికి మల్ల రెంట్ నైన్ తౌసండ్
అట్లయితే తినందంతా అడేబాయ
అవున అవును ఇంకేం చేస్తావు స్కూల్ దగ్గర ఇక్కడ ఇల్లు ఖాళీగ లేవా ఏమంటే ఇల్లు బాగుంది వెంటిలేషన్ కానీ ఇల్లు అంత బాగుంది నేనేం దిగను అసలుకి మోట ర్ కోటి కిందకి దిగుతానంతే ఇంకా వాళ్ళే వచ్చిపోతంటారు పిల్లలు
హ్మ్
హ్మ్ ఇంకేమి నైటికి ఏమైన్నా వేరే చేస్తారా నైటికి మధ్యాహ్నం కూరలు పెడతారా
అంటే చేస్తారు ఏదో ఒక కర్రీ చేసి పెరుగుతుంటాది అంతే రసం సాంబార్ ఉంటుంది కర్రీ ఏదో ఒకటి చేస్తారు మధ్యాహ్నం అయితే పప్పు పే డైలీ పప్పు ఉంటుంది ఫ్రై ఉంటుంది అంతే రసం సాంబార్ మా మాత్రం అదే పెడతారేమో మరి తెలీదుే ఎప్పుడు తినలేదు మేమో నేను అసలు తిన్నాను రసం సాంబారు
మన ఇంట్లో అయితే బాగుంటుంది సాంబారు
ఆ అదే సాంబారు నీళ్ళు నీళ్ళుంటే అసలు బాగోదు
అదే అదలా వెజిటేబుల్స్ చేేస్తారా బాగా
ఆ ఏమో అసలు నేను సాంబారే తిన్నా
అవునా మళ్ళ ఇవకి పపోట దినస అంత
అంతే పప్పు కర్రీ వేసుకొని నేను న అంతే ఇంకా రసం గు నేను తి మేము తీయక తింటాము ఇక్కడ కారం ఉంట కాది
ఏ రసమా నేను మేను ఇంకాడ అంతే బెల్లం బాగా చేస్తాను
ఆ రసం మేము కూడా అంత తీయక తింటాం అదే అలవాటు చిన్నప్పనండి ఇంకా బయటిని నసిలు రాంది త కారంగా ఇ
అవును అవును నేన్ కనదు సాంబార్ ల్గని బెల్లం వేస్తాను రసములక్క వేస్తా సంంబర్ లోకేస్తాను నూనంకాయ గ్గనేేస్తను కొంచెం నేను ఆ నూన కయలిి తన్ రమ్ మీరు
అ తింటాము కానీ మేము మా అమ్మ వెయ్యదు
అవునా నూన ఇంకా లేగండి లైట్ గా అలా వేస్తానుేమ మాకు అమ్మాయి అదే కొ
అదే ఆ అదే రసం సడంగా కారం తినాల లే అందుకే ఇ నను తి అసలు రసం ఎక్కడ తినను ఇంట్లో ఒక్కటే తింటంటాం తీయకుంటే బాగా తినొచ్చు ు సాంబారన్న తింటా కానీ రసం తిన్న
ఉ నేలన్న ఇంకా ఎక్కడైనా జాబ్స్ పర్పస్ పనా ఇంకా అంతే ఇం చెన్నై బెంగళూరు ఎక్కడ పోయినా ఇంక అంతే మరి
అంతే ఇంకా చెన్నై పోతే ఇంకా అసలు తిినలే మాట సాంబార్ తప్ప ఏముండదు సాబారు తింట రసమే సర
అదే అదే ఇంకా అదే చెప్తున్నారు ఎ ఎక్కడ పోయినా ఫుడ్ అట్లే ఉంటుంద అంతే ఇంకా ఏమైనా మన ఇల్లు ఉండల్లా ఎక్కడైనా అంటే అట్లా ఆఫ్టర్ మ్యారేజ్ అట్లే చేసుకోొని తినట్ల అంతే ని ఇంక అంతవరకు అంతే ఇంకా అదే అదే బయటగా నీ రోజు పత్నాాలుగు గంట తిగుతి అవుయితయియవగంగా దినమతిగావగుదా
మసాలాస్ అన్నీ
అదే అదే
అ హలో ఇంకా చెప్పాలక్క
సరేల అయితను ఉంటాను ఓకే నాడనా